హలో ఆ లా
ఇక్కడ టూ పద్మ కేవ్స్ ఉన్నాయి అక్క ఒకటి ఒకటి బా ఇంకోటి వచ్చి బాహుబలి కూడా ఉంది బాహుబలి లా అసలు ఫుడ్ బాగుండదు స్టమక్ పెయిన్ వచ్చేస్తది కొద్ది మంది మా క్లాసులు తినండింటే స్టమక్ పెయిన్ వచ్చేసి నైట్ నైట్ కే అప్పుడు గవర్నమెంట్ హాస్ట
అవును ఆ నేను అప్పుడు హాస్టల్ ఫుడ్ డెమో అనుకున్నా
లేదు లేదు లేదు విక్కీ ఆ బాహుబలి ఫుడ్ పెట్టుకోయినారా అక్కడ నుంచి అందుకు ఇక్కడ హైవే మీద రెండు ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ లోనే మాకు ఉంది ఇంకోటిచ్చి లోపల ఉంది
అలా ఉన్నాయి
ఆ
హైవే మీద పోయేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పోవాలి అంతే
ఆ ఇంటికెళ్ళేటప్పుడే లే మీకు ప్రాబ్లమ్ ఇంకా హాస్ల్లోనే ఉంటారు కాబట్టి మీరు
టి చూసుకొని జాగ్రత్తగా పోవాలి అంతే ఇంకా అంతకు మించి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా డే స్కాలర్స్ అంటే వాళ్ళు ఒక ఆ
మీ కాలేజీ దగర బస్స్ ఆపుతాయా
కాలేజ్ దగ్గర అంటే లోపల కదా అక్క మాది అడ హైవే మీద దగ్గరే స్టాప్ చేస్తారు
ఆ అదే హైవే దగ్గర అంటే మీకు ముందే
అవును ముందే ఇంకా ఆటోస్ అంటే ఆటోస్ లోపలికి వస్తాయి అనమాట వాళ్ళు తీసుకొస్తారు ఆటోస్ బస్సెస్ రావు ఆడ వరకే హా
అక్కడ రాపిడోల్లు అంట కదరా
ఆ ఉంద అక్క రాపిడ కానీ ఎక్కువ ఒక చార్జెస్ వేసాడు అక్క అసలు మొన్న నను అదే ఆర్బిఐ ఎగ్జామ్ కి పోవాలని చెప్పి
ఆ
ఆ చూసాను ఆ ఇక్కడ నుంచి అంటే ఎర్లీ మార్నింగే ఎళ్ళాలి కదా ఎటుట్ కుంది ఎగ్జామ్ నాకి సో నేను సిక్స్ కేే స్టార్ట్ అవ్వాలి ఇక్కడి కి నాకు తెలీదు కదా ఫస్ట్ టైం నేను రాసేది కూడా అంటే క్కడుందో కూడా తెలియదు నాకు ప్లేస్ సో అలా అని చెప్పి మా ఫ్రెండ్ కడుగుతే ఆ పిల్ల చెప్పినిది ఇట్లా అడ్రస్సు ఒక హాఫ్ నవర్ లో వెళ్ళిపోవచ్చు ఇక్కడే దగ్గరే నాకు తెలుసు ఇది ప్లేస్ అనేసరికి సర్లే అని చెప్పి ఆ పిల్లను కూడా తీసుకెళ్దా ఏంటి సర్లే మేము రెడీ అయ్యేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇంకా అంటే మీ ఇంకా రీచ్ అయ్యేసరికి లేట్ అయిద్ది కదా ట్రాఫిక్ ట్రాఫిక్ ఏం ఉండదు కానీ దొరకాలి కదా అని చెప్పి లేట్ అవుతది అని చెప్పి ర్యాపిడ్ లో చూసా నేను ఎంత ఫోర్ ఫార్టీ టూ అక్క అసలు
ఎన్ని కిలోమీటర్స్ ఉన్నదే అంత అంత పడ్డానికి నీకు
ఎన్ని కిలోమీటర్స్ కూడా లేదు త్రీ కిలోమీటర్స్ అంతే
త్రీ కిలోమీటర్స్ కి ఫోర్ ఫార్టీ టూ ఆ చాలా ఓవర్ కాస్ట్ అది
మార్నింగ్ మార్నింగే కదా చానా ఎక్కువ ఛార్జెస్ ఏసేస్తాడు ఇంకాసాయ్ ఇంత అంటే పోనీ కి ఇంత చార్జెస్ అంటే గ్రానీకి ఇంగెంత చార్జెస్ అసలు ఎగ్సామ్ రాసేకి పోతున్నారా లేకుంటే ఎక్కడికన్నా ఔటింగ్ పోతున్నానా అనిపిచ్చింది నాకి ఆ మరి నేను బుక్ చెయ్యలేదు బుక్ చెయ్యలేదు అవును బుక్ చెయ్యలేదు మరి ఇంక సర్లే ఎట్లయితే అది అయిద్ది హాఫ్ నవరే కదా ఔ హాఫ్ నవరే కదా హైవే దగ్గరకు పో పోతే ఆటో తీసుకోన అక్కడ నుంచి కే వీ ఆర్ పెట్రోల్ బంక్ దగ్గర దిగి ఇంక అలా వెళ్తే ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అయిద్ది గదా చార్జెస్ అని చెప్పి అలా ఎళ్ళాం ఇంగ ఆడ నుంచి అట్లా హండ్రెడ్ రూపీస్ అయ్యిందక్కా ఆటి స్సరికి
బెటరే లే ఫోర్ ఫార్టీ టూ అయ్యేది హండ్రెడ్ తో పోయి
ఆ కానీ కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయాము అంకుల్ ఆ అంకుల్ వాళ్ళు చెప్పారు నువ్వు అంకుల్ ఈడ రాపిడ్ లా ఇలా చూపి అంటే అంకుల్ వాళ్ళ డాటర్ కూడా చదువుతా ఉందంట దానికి ప్రిపేర్ అవుతా ఉంద అంట మీరు ఏందన్నా కోచింగ్ తీస్ కుంటేనే మీరు ఏమంటారు దానికి ఏమన్నా రాయగలరు ఏమన్నా చెయ్యగలరు కోచింగ్ లేనిది అసలు ఏం అవ్వదమ్మా అని చెప్పి అన్నాడు అంకులు లేదు అంకుల్ నేను జస్ట్ అంటే ట్రై అంటే ప్యాటర్న్ ఎట్లుంటదా అని చెప్పి చూస్తున్నాను నేను ఇక్కడ చదువుతున్నాను కదా నా వీలు లేదు కొద్దిగా వీలుంటే చదువు తాను అంకుల్ కోచింగ్ కూడా వెళ్తాను నేను అన్న వాళ్ళు ఎళ్తున్నారు కదా అని చెప్పి అంటి అదే మా కూతు కూడా మంచిగా టెన్త్ లో మంచి మార్క్స్ వచ్చాయి ఇగ అట్లా ఇట్లా అని చెప్పి కొద్దిగా మాట్లాడుకుంటా వచ్చాడు అంకులు అంకులే మాట్లాడిస్ సైలెంట్ గుజ్జో నాకు కూతురు కూడా మంచి పర్సెంటేజ్ వచ్చినింద కానీ అమ్మాయి ఏదో చేస్తుది డాక్టర్ ఎం బి బి ఎస్ చేస్తుది అనుకుంటే బి ఫార్మ్ సీ తీసుకునింది మరి అని చెప్పి అన్నాడు ఇది ఛాయిస్ అన్నాడు నాకు కోపం వచ్చింది ఛాయిస్ అయితే మేం ఏంటికి తీసుకుంటాం ఇది అని చెప్పి తే ఆ ఆ అలా చెప్పేసరికి ఆ నే అందాం అనుకుంటా అంకుల్ కి ఆ చెప్దాం అనుకున్నా మరి ఎందుకు లే నా నోట్ బ్దుల్ అసలు చెప్తే బాగోదని చెప్పి కామ్ ఐపోయా
ఆ మీరు చదివి కూడా మళ్ళీ మీకు కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయనుకుంట కదా దీన్న్
అవున అక్క ఉన్నాయి అక్క ఆ ఉన్నాయి మా సీనియర్స్ రాస్త్ తా ఉన్నారు
అలా పడినప్పుడు రాసుకోండి గవర్న్మెంట్
ఊ ఊ ఇంకా అలా చెప్పారా దాని తర్వాతకి ఆ ఇట్లా చూపిచ్చింది అంకుల్ మార్నింగ్ నాకి రా ఫోర్ ఫార్టీ టూ పడినింది అయినా చాల కాస్టే పడిది అయినా నువ్వు ఇంకా బెటర్ మంచి పని చేసావు ఆటో తీసుకుని ఇలా వచ్చిన దానికి లేదంటే ఎక్కువ కాస్ట్ అయ్యిండు కదా అని చెప్ప అన్నాడు అంకుల్ కూడా ఈసారి నువ్వు ఎప్పుడైనా రాపిడో బుక్ చేసుకోబాక అస్సలు చేసుకోబాకు ఆటోలే తీసుకొని వెళ్ళు సేఫ్గా అని చెప్పి అన్నాడు
డే టైమ్ లో ఎప్పుడైనా ట్రై చెయ్ గానీ ఎర్లీ మార్నింగ్ నైట్ టైమ్స్ అలా ట్రై చెయ్యకు
అవును అక్క అప్పుడు చేయకూడదు లే అవును
టైమ్ లో నీకు తక్కువనే పడుతదిరా
అవును నైట్ టైమ్స్ లోనే కొద్దిగ ఎక్కువ కాస్ట్ పడుతది ఎర్లీ మార్నింగ్ నైట్ ఎక్కువ పడింది ఆఫ్టర్నూన్ అట్ల ఏం పడదు అనుకో ఎక్కువ కా చార్జెస్ వేస్తాడు కొందరు ఇంకా లాంగ్ లాంగ్ డిస్టెన్స్ ఉంటే యాసెప్ట్ చేయరు అక్క వదిలేస్తారు ఏం పోతావలే అని చెప్పి
ఇంకోటి అది మంచి మంచి పార్ట్ టైమ్ జాబ ర్యాపిడో
అవునక అది కూడ దాని వా వాళ్ళకి కూడ మంచిగా వస్తద అనమాట
ఆ నేను ఇక్కడ కొంతమందిని చూస అనమాట ఇక్కడ హైదరాబాద్ లో పాటం వాళ్ళకి ఇష్టం ఒచ్ నప్పుడు వెళ్తారు అనమాట వాళ్ళు ఆ జాబ్ చేయడానికి ఫ్రీ టైమ్ ఇంకా ఇప్పుడు ప్రిపేర్ అవుతుంటారు ఒక వన్ అవర్ సరే బయటకు ఒదామని అని చెప్పేసి వెళ్తారు
టూ అవర్స్ ఉన్నా కూడ వాళ్ళకి మంచిది ఆ టూ అవర్స్ ఉన్నా కూడా మంచి వాళ్ళకి చఛార్జెస్ కూడ వచ్చేసాయి కాఫ
ఇంకోటి ఇక్కడ రై రైడ్స్ ఎక్కువనే బుక్ అయితాయి కదా ఇక్కడ దగ్గర నియర్ లోనే నియర్ ఫైవ్ కిలోమీటర్స్ ఈ సరౌండింగ్స్ లోనే తిప్పుతారనమాట అప్పుడే వాళ్ళు ఒక టూ థౌసండ్ వరకు థౌసండ్ వరకు అలా యార్న్ చేస్తారు అనమాట
ఆ ఆ
అ మంచి జాబే పార్ట్ టైమ్ ఉన్నది
అది కూడ వాళ్ళకి యూజ్ అయిది పాకెట్ మనకి మనలాగా అంది
అబ్బాయిల ఆ ఇంకోటి అబ్బాయిలకి అమౌంట్ ఇంటి నుంచి రాదు కదా సో మ్యాక్సిమమ్
బేసిక్గా పేరెంట్స్ అసలు ఇవ్వరు నువ్వు చేసుకోపోరా అంటరు
యాక్చువల్గా అమ్మాయిలలకు అదే గాని ఇంకా మనది రాలే ఆ స్టేజ్
ఏం చెప్పలే ఆ స్టేజ్కి వస్తే అప్పుడు అంటరు
ఇంకా టూ ఇయర్స్ ఆగితే అదే పరిస్థితి మనది కూడ
హు అవునక్క
అమ్మా నువ్వే చదువుకో నీకు రాదు కుదరదు నీ ఇష్ట
హు ఏమన్నా అంటే పెళ్ళి అంతరు మాటకొస్తే పెళ్ళిది ఇస్తారు అక్క ఇంకా ఏ మనరు అప్పుడన్నా చదువుకుంటారు కదా అని చెప్పి అదన్న ఎత్తితే
చదువుతం చదివిన దగ్గరికి రాకపోతే మనం ఏం చెయ్యలే
అంతేగ దేనికైన అ మనం ట్రై చెయ్యాలి బెస్ట్ వాల్ ది బెస్ట్ ఇచ్చిన తర్వాతకి దాని రిజల్ వేస్తే వచ్చిది లే అంటే లేదు సెకండ్ టైమ్ కూడ ట్రై చెయాలంతే ఉ మనక అప్పుటికప్పుడు అనుకుంటే అంత ఈజీగా రావు కదాక్క లక్ ఉండాలి అన్నిటికిీ
లక్ ఉండాలి హార్డ్ వర్
హార్డ్ వర్క్ ఉండది నువ్ హార్డ్ వర్ చేసి నీకు ఫెయిల్ అయ్యావ మరి ఇంకోసారి ట్రై చే ఒక టూ మార్క్స్ పోయినా కూడ మరీ ఒచూది నీకి
ఇంకోటి ఆ అదే కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడా పోగొట్టుకోవద్దు
ఆ ఇప్పుడు వచ్చిందంని ఇప్పుడు నీకు రాలేద అని చెప్పి డ్రాప్ అయిపోయినావ నుకో అది నువ్వు లూజ్ చేసుకున్నట్టటుే నీకు నెక్స్ట్ టైమ్ కూడా రావచ్చు కదా ఇంకోసారి బెస్ట్ ఇస్తే ఇంకా అలా అనుకునే చెయ్యాలి మ్
అదే ఏదన్నా స్టార్ట్ చేసామంటే అది అయ్యేంత వరకూ దాన్ని వదలకుండా గట్టిగా దానిమీద కూర్చుంటే అయిపోద్
ఇప్పుడు లూజ్ చేసేది మరి దా దాన్ని ఏమంటారు అది అయిపోనాక అయ్యో ఇది చేసిన ఏంటి అయిపోయింది కదా అట్లా అనుకోకుండా ఒక దాని మీద ఒకొక స్టాండ్ తీసుకొని దాని మీద అవునండి వస్తే వచ్చిద్ది లేంటే లేదు ట్రై చెయ్యండి అంటడు
మిడిల్లో అన్ని ఇది ఇది అని అటు పోకుండా ఒకటే పెట్టుకొని చదు
అయినా మనకి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటది అక్క ఇప్పుడు ఏం చేయ్యాలి
ఇప్పుడు మీ ఆ ఇప్పుడు మీకు అర్ధం కాదు ఆ ఇం ఇప్పుడు ఇది అయిపోతే మీకు ఐడియా వస్తు వస్తది లే ఇంకా
అవును అప్పుడు వన్ ఇయర్ అట్లా అంటే ఎక్స్పీరియన్స్ చేస్తే ఓకే ఇప్పుడు ఈ వేళ ఎళ్తే ఆది మంచిద అని చెప్పి ఇప్పుడు మనకి ఐడియా వచ్చిది ఇప్పుడు ఏం రాదు అంటే మొత్తం కన్ఫ్యూజన్ ఉంటది ఇప్పుడుది తీసుకోవాల అది తీసుకోవాల అని చెప్పి మ్ ఇంక ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తారు నాకు తెలుసు మా పేరెంట్స్ నెక్స్ట్ ఏం చేస్తావు ఎం ఫార్మసీ న లేకుంటే ఏంది ఇండస్ట్రీకి ఎళ్తావా జాబ్ చేస్తావా అని
ఎంఫార్మసీ చేేస్తా అని చెప్పు
ఆ మా డాడీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడా కెం ఫార్మసి నె చేపిస్తా ఆల్రడి నాకన్నా ముందే మా డాడీ అన్ని రీసెర్చ్ చేసి పెట్టుకోయినున్నాడాడ
ఆ అది చేపిచ్చిన తర్వాత ఆ నేను అదే మా చెల్లెలకి అదే చెప్పయాలని యం ఫార్మసీ చేపిచ్చిన తర్వాత తర్వాత వదిలేస్తే మిమ్మల్ని వదిలేస్త స్తె మీరే ఇంకా చూసుకుంటారు ఇంకా
ఉమ్ అది టూ ఇయర్స్ కాబట్టి అయిపోయిద్ది
ఇంకోటి మీరు ఈ యంఫామ్ నీకు ఈ గవర్నమెంట్ జాబ్స్ పైన ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా లైక్ ఇటు సైడ్ రావాలి అని ఉంద అన్నప్పుడు ఏం చేస్తావంటే ఇప్పటి నుంచి న్యూస్ న్యూస్ పేపర్స్ ఇంకా ఇన్సిఆర్టీస్ బుక్స్ అని కొన్ని ఉంటాయి అవి చదువుకో
అవునవును మ్.. మ్.. మ్ మా అన్న వాళ్ళు కూడా అదే చెప్ ఉంటారు బయట నాలెడ్జ్ కూడా ఉండాలి లోపల నాలెడ్జ్ ఒకటే కాదు మీరు ఎప్పుడన్న ఇంట్లో నుంచి బయటకు వస్తే మీ తెలిసిద్ది బయట ఏంటి టిది అని చెప్పి ఎంతసేఫ్ ఇంట్లో ఉం టె ఏం వచ్చిది అంటాడు మాఅన్న
ఆ
మ్ అది నిజమే అనుకో వాలు చెప్పింది
బయట తిరగాలి తెలియాలి అన్నీ
కానీ సేఫ్గా ఉండాలి పెత్తనాలు అతి పెత్తనాలు లేకోకుండా
అది మెయిన్ మీరేమన్నా ఉండండి అవి అతి పెత్తనాలు మాత్రం
చేయకూడదు అంతే మన పేరెంట్స్ కూడా చెప్తారు అక్క ఏడు వరకు ఉండాల ఆట్ వరకు ఉండాల అని చెప్తారు మ్ ఉండండి దాన్ని క్రాస్ చేసి లిమిట్ క్రాస్ చేసి పోకండి ఆట్ వరకు
వాళ్ళు కూడా అంతవరకే ఫ్రీడమ్ ఇస్తారు మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి
ఇల చేది బ కతం అకే టిఫిన్ చేసె వచ్చామ్మా అంటాడు ఇంకా ఏం మాట్లాడు ఇంకా అక్క మా ఇయర్ కి అంటే లాస్ట్ ఇయర్ మేము వన్ వన్ లో ఫస్ట్ ఇయర్ లో ఉ న్నప్పుడు అంత బాగుంది ఒక క్లాస్ మొత్తం అంతా సెకండ్ ఇయర్ లో ఒక అమ్మాయి డ్రాప్ అయిపోయింది లాంగ్ అబ్సెంట్ మా ఫ్రెండే లే మా బెన్స్ పార్ట్నరే అమ్మాయి డ్రాప్ అయి యింది ఇంకా ఇయర్ ఇంకో అమ్మాయి డ్రాప్ అయిపోయింది అట్లా ఇయర్ ఒకరు డ్రాప్ అయిపోతున్నారు అర్థంగట్లే మాకి
పెళ్లి చేసుకొని పోతున్నారా లేదంటే ఏదన్న
ఏమో అదే నా అదే అయ్యుంటుంది అదే అను కుంటున్నా ఈడున్నప్పుడు చేసేవాళ్ళులే అట్లా చెప్పాను
ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడ పిల్లలు మంచిగా లేరులేరా
అక్క అవునక్క నిజంగా ఒక వరెస్ట్ కే వరెస్ట్ ఉన్నారు అక్క అసలు
ఉ
ఇప్పుడు చిన్న పిల్లలు ఏమైన ఉంటున్నారా అసలు ఇప్పుడు ఇ జెనరేషన్ పిల్లలు అసలు అమ్మ సూపర్ ఫా న్నారు మనకన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్టుంది వాళ్ళకి తెలుసా అట్ల మాట్లాడుతారు వాళ్ళు
నిజంగా అదైతే వాళ్ళకి మనకు తెలియని కూడ వాళ్ళకి తెలుసు
ఆ ఫోన్ మహిమ అనుకుంట అసలు రీల్స్ షార్ట్స్ చూస్త ఉంటారు యూట్యూబ్ లో అదే పాటర్న్ లో ఎల్లిపోతరక్క
పిల్ల దగ్గ నుంచిలా
లాకోలి నిజంగానే అసలు ఆమ్మా ఆ ఫోన్ వల్లే సగం అంతా ఏమంటారు అప్డేట్ అయిపోతున్నారు మనకన్నా ఫాస్ట్ నాకైతే
అది పాజిటివ్ గా అప్డేట్ అవ్వట్లేదురా వాళ్ళు నెగిటివ్ అప్ అప్డేట్ అయీతున్నారు అంతా అప్పుడే అంత అవసరం లేవు వాళ్ళకి బ్రెయిన్ కి అంత పద పెట్టాల్సిన పన్లే
అవునవును వాళ్ళు అప్పుడే ఏంటి సాంగ్స్ నాకు తెలియని సాంగ్స్ అన్ని పాడుతా ఉన్నారు వాళ్ళు ఓయమ్మ ఈ సాంగ్ ఉందా అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేసి చూస్తా ఉన్నా మా ఫ్రెండ్స్ కడిగి ఏంద్ర ఇంత ఫాస్ట్ ఉన్నారు అనుకుంటున్నా నేనైతే
హు
జం జడ్ అయితే వాలింగ ఏదో
వాళ్ళక వస్తుదిలే ఏదో ఒక పేరు మళ్ళీ
చాన సూపర్ ఫాస్ట్ అక్క వాళ్ళు అయితే అమ్మ